నమస్కారం వినబడుతుంది అని
ఆ ఆ వినబడుతుందండి
ఎటు వెళ్ళారండి ఇవాళ సౌండ్ బాగా వస్తుంది
నేను అక్కడ
వ
ఇప్పడే ఇంటికెళ్తానా అవునండి ఆ
ఎట్లా వెళ్తున్నారండి మరి? ఏవైకిల్లో వెళ్తున్నారు? అవునా అండి రా ఏం మీటింగ్ అండి?
ఉంటదండి మరి
ఆ
మహిళా సంఘం మీటింగ్, మహిళల సంఘం మీటింగ్
మైన సంగం మీటింగా అండి
ఆ
దేని గురించి అన్నాడు, దేని గురించి టాపికు గ్రూప్ ల
అది జవాత మీడినా ఆప్షను అర్థమైత లేదా
ఏందో కరెక్టుగా చెప్తలేవు.
ఇయల సైనింగ్ అన్నట్టు.
మచ్చప్ మీదికే అవునండి
ఆ
చెప్పండి ఇంకా విశేషాలు ఏంటి?
చెప్పాలండి. వాస్కు వచ్చిందా అండి?
ఆ వచ్చిందండి. మీరు అక్కడికి వెళ్ళలేదా అండి ఎల్లమ్మా దేవునికాడి
సినిమలేదండి.
ఎందుకండి
ఏమో
ఊర్లో లేని వాళ్ళకు ఫోన్ చేస్తరంటడి, ఏ ఊర్ళ ఉన్న వాళ్ళకు ఫోన్ చేయలేదా అండి మీకు?
అంటే వాళ్ళు ఊళ్ళో లేని వాళ్ళు అట్
ఊల్లా హలో స్టక్ అయితందండి వాయిసు. హలో అ హలో ఫుల్ మీకు సిగ్నల్ లేదా అండి, మాట్లాడండి ప్లీజ్ అండి. ఒక టాస్క్ ఓడగొట్టిల్లాండి ఈవరకే ఎ హలో హలో హలో